హలో
హలో అక్క బావున్నవవక్క
బావున్నా నువ్వు బావున్నావా
బావున్నక్క
ఎం చేస్తున్రు
ఎమ్లేఅక్క, ఇపుడే డ్యూటీకి పోయించిన ఇంట్ల కూర్చున్న
తీన్నవా
తిన్లే అక్క నువ్వు తిన్నావా
ఆ
నేను తిన్లెయక్క నువ్వు తిన్నావా
తిన్లే నేను కూడా అన్న ఇంటికి పోయిండు కదా వస్తుండాట అన్న వచ్చినాక తింటా
ఇంకా రాలేఅక్క అప్పుడెప్పుడు వస్తున్నాన్నారూ అన్నవ్ కదా
వస్తుండు. దగ్గర్లోకి వచ్చిండి గాని వస్తండేమో లైవ్ లొకేషన్ షేర్ చేసిండు. అప్పుటి నుంచి చూత్త డేటా ఆఫ్ చేసి లైవ్ లొకేషన్ చూస్తే ఎప్పుడు చూసినా ఆడే ఆన్న ఆగినట్టు అనిపిస్తాడు తప్పపిస్తుంది ఇప్పుడు చూసేసరికి ఇక్కడ దాకా వచ్చిడి ఆల్రెడీ మా దగ్గర దాకా
అవునా డేటా ఆఫ్ చేసి చూస్తారా అక్క
ఆ
ఆహ ఇక్కడికి వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇక్కడ అన్న వాళ్ళందరుూ లేనే లేరా ఎటో పోయినట్రు నేను అమ్మ ఇద్దరం ఉన్నాం
ఎ సంతా అ
హలో
హలో
అక్క నీ వాయిసు వినపడట్లేదు సరిగ్గా
హలో
ఆక్క
మక్కడ సట్ ఉన్నట్లా
హ్మ్మ్ సరిగ్గా వినిపించట్లేదు అక్క నాకు
ఇంకా
ఆ ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం వినిపిస్తుంది.
అ
ఆ ఇప్పుడు చూసన్న ఇందాక ఇప్పుడు ఒక టీ షర్ట్ వేసుకున్నా కానీ ఇంకష్టం మీద మా రూమ్ లోకి వచ్చ కొచ్చగుందని అదైతే ఇప్పుడు లేచినంక చూసుకుంటాన నేను కూర్చున్నంతసేపు మంచిగా ఉంది కాని లేస్ నిజంగ సింమరాజ్లా ఆ పోరన్ తీరు వుంది నాది అంతకు
నువ్ కూడా పొయి అన్క పో పక్క రూమ్ ల ఉన్నది
నాగుడ ఎవరన్న రయిబెడతరు కావచ్చాక చేేతిల ఇ రాలు నిజనికి ఇపటికి నాకు డౌట్ ఏ అ రాయి తీసుకుని ఏం చేసింది ఆ పోరాడని
అసలు అది నిజంగా దాయి కాదు కావచ్చు రాగి ముద్దాని ఆ ఫీలింగ్ నేను ఇన్ని రోజులు అది రాయి కాదు కావచ్చు అని అనుకుంటాన
రాగి ముద్ద అట్ల లేదుగా కమ్ మరి అంత సక్కగ ఉంటదా రాయి ముద్ద మత్తం రాయి తిరుంది
ఏవో నాకు తెలిసినంత వరకు అది రాగి ముద్దనో ఏదో అనుకుంటానం జమ కాదా అన్నదిగ నాకు దల్ నువ్ అనంగానే కింద రాయి ఎల్ని అసలది తెలవలేదు
రాగి ముందాక నేన్ ఇన్ని రోజలు రాయి అనుకుంటాన దాన్ని
రాగి ముద్ద అనుకుంటారు అదే అదేంటిదనేది ఇగ మనకు తెలవద్
ఆ
ఏం చెస్తారు మరి
చాకా ఆ ఏం లేక అమ్మ ఇప్పుడే ఊ
చేసిన
ఏం కర్రీ అక్క
పొద్దడిదే ఆలు కర్రీ కొంచెం నా మందం అంతే మీ అన్నకి వచ్చినంక లేకపోతే అండ్లకే ఆలు గడ్డ కర్రీ వేసి లేకపోతే నేను పచ్చడి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటా నాకొద్దు
ఊమ్ సెట్ అయిపోయిద్ది పచ్చదే ఆమ్లెట్ నేను ఇప్పుడు వచ్చినా ఇగ అమ్మ పిండి కలిపి త చపాతి చేద్దు అనుకున్న పిండి కలిపి కలిపి అంతగా ఒ మొత్తం రొచ్చు రొచ్చు చేసింది గలీజ్
తిన్నట్టే
ఆ ఏంటిదకా
ఇంకోంచెం పిండి ఉంటే కలుపకపోయారు వాళ్ళ మళ్ళ మిక్స్ చేస్తె
ఆ కొంచెం పిండి ఉంటే ఈ చేత్త చేత్త అన్నది అది అసలు కలప అంతే కలిపే లోపు మొత్తం అంత త అట్లా అయిపోయింది లూజ్ లూజ్ అయిపోయింది తెదాన్ పది రూపాయలు పిండి తెత్త అంటది మరి తెత్తదొ శంగడు వచ్చినంగా చెత్త తెత్తాని చెప్పింది కొద్దిగా అయినంక
ఆ డ్యూటీ నుంచే రాలేదా లేదంటే వచ్చేయ ఏదన్నా బయటికి వెళ్ళా
ఇంకా డ్యూటీ నుంచి రాలే అక్క వంది అయిపోవుడే తొమ్మిదినరకి అయిపోతుంది ఊ వాడు వచ్చే లోపె పది ఐతది
అన్న డ్రైవింగ్ కు పోయి తొందరగా వస్తాడు కదా
తొమ్మిది తొమ్మిది నర ఆ గ్యాప్లగా ఆ టైమ్ లోనే వస్తారు అక్క ఇగ అందరు అన్న వాళ్ళ అందరు ఆ టైమ్కి వస్ తొమ్మిదినర పది
అవునా మరి ఏం కూరండి
దొండకాయ వండిందంట అక్క అమ్మ
నువ్వు ఆలుకర్రీ తిననన్నావుగా తీసుకుపోయి తిన్నావు మరి వేరే వాళ్ళకేసిన
మేము మా ఫ్రెండ్ అందరం కలిసి మంచిగా తిన్నాం అక్క మంచిగా మస్తుంది కర్ర అని చెప్తారు వాళ్ళు
ఉహు అసలు ఇవాళ ఏమైంది తెల్సా మాఫీస్లన్ అసలు మా ఆఫీస్ లో అందరు వీక్ అఫె నేను ఇంకొక ఇద్దరమే పొద్ద నుంచి సచ్చి పోయినాం
మొత్తం వీక్ ఆఫె నా అక్క అంత మందికి ఒకేసారి ఇచ్చారా
ఇద్దరు వీక్ ఆఫ్ అట ఒక ఆమె హెల్త్ బాగాలేదని నిన్ననే వీక్ ఆఫ్ బెట్ కుంది మళ్ళీ వాళ్ళకి చెప్పకుండా లీవ్ తీసుకుంది ఆమె రాలేదు ఇంకొక ఆమె ఆల్రెడీ లీవు ఆమె వేరే బ్రాంచ్ నాకు ఇద్దరు క్లోజ్ అయ్యారు వాళ్ళు వేరే బ్రాంచి కి పోతారు రేపు అని చెప్
ఆ ఆ
ఇగ వాళ్ళది అట్లయింది ఇగ మేమిద్దరమే ఉన్నాం ఇంక పొద్దునుంచి అసలు ఇయల ఫుల్ కాల్స్ చేసినా నేను
ఆ అక్క బోర్ కొట్టింది కదా అట్లా అందరు ఒకేసారి పోతే
ఆ బోర్ కొట్టి అసలు లంచ్ ల అయితే నాకు మస్తు బాధ అనిపి ఎ ఇంకా నయం తెలుసా నేను ఏమనుకున్న తెలుసా ఏ ఎట్లాగ అందరు కర్రీస్ ఉంటాయి కదా కొంచెం తక్కువ తీసుకపోదంలే కూర అనుకున్నా మళ్ళీ ఏమనుకున్నా అంటే అందరు వేసుకుంటారు కదా కొద్దిగా మధ్యానం నాకు కొద్దిగా ఫ్యాన్స్ అయిపోయి అందరు అంటే బాగున్నాదని చెప్పకుండా కాకపోతే నా కూర అందరు అడుగుతారు నోరుతోటి చెప్పకుండా వాళ్ళు అట్లా ఫీల్ అవుతారని నా ఫీలింగ్
ఆ ఎట్లా కలక అందరు వేసుకున్నారంటే ఇంగ అది నచ్చినట్టే
అదే అందుకోసం అని కొంచెం ఎక్కువ తీసుకుపోదాం అనుకోని ఇక తీసుకపోయినా నేను ఒక్కదాన్నే తిన్న తినేటప్పుడు ఇక ఉన్నొక్క ఆమె కూడా ఆమె కిందికి పోయింది తిందురా అంటే కాసేపు అయినంక తింట కాసేపు అయినంక తింట అంత సారియితే నేనన్న పోయి తిందామని ఇంగ ఒక్కద్దాన్నే పోయి కు చున్నా
ఉహు
నాకు ఇంగ కొ ఆ ఆమె రాలేగా నేను పోయి తినేసి నేను చేయిగడుకున్నాక ఆమె తిన్నావా ఇప్పుడే వద్దాం అనుకుంటన్నానంటే నాకు ఆకలయ్యింది నేను తినేసా అని చెప్పినాను
ఆహా ఉన్నదే ఇద్దరు ఇద్దరన్న కలిసి తినక త ఆమె గట్లు ఎందుకు చేసి
ఇవి ఆమె చాలా పాతది ఆమె వచ్చి వన్ ఇయర్ అయితుది ఇ వాళ్ళకి మేడాలు వాళ్ళు వీళ్ళంతా క్లోజ్ అయ్యారు డాక్టర్స్ ఆళ్ళు
ఆమె టైం కి దిన్న నడుస్తదిగా
ఆ ఆమె మూడు గంటలకైనా తింటది
ఉ నువ్వు లంచ్ టైమ్ లో తినాలి ఎట్లైనా
ఏ మేము కూడా మాకు నచ్చినప్పుడు తినొచ్చు మాకు టైమింగ్స్ అనేది ఏమి ఉండదు ఇంగ
మాదున్
ఆ
మాకు టైమింగ్స్ పక్కా ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ లోపు అసలు అందరు నిజానికైతే నాకు ఆ టైం సరిపోతలేద్ తెలిసాక్క అంటే ఫార్టీ మినిట్స్ కూడా సరిపోతలేదా అంటావు గాని అంతమంది గ్రూప్సి కలిసి కూసిన్ దీంటారు గదా
లేదు మా గూడా తరిపపోయేది మా పాత ఆఫీస్ లో కూడా మామో అంతే నేను కూడా అది ఫేస్ జేషినా ఆల్రెడీ
కానీ సరిపోవట్లేదు నాకు అసలు అంటే అందరు నార్మూలగా సెటిల్ అయిపోతారు కాని సరే నాకు కొత్త కొత్తగాడికి సరే గర్ద్దమద ఆ అడ్జస్ట్ గాలకపోతు అంటే తినడదాలే గానీ కొంచెం బ్రేక్ టైం దొరకట్లే ఇగా తినంగానే అయిపోతది. టైమ్ ఇగా తిన్నాడానికే అయిపోతది. కనీసం తిన్ని కొంద్ సేప్ కూర్చుదాం. అన్నట్టుగా గూడా ఏం లేదు.
ఏమి తిని అందరి దినేదాకా కూర్చొని మళ్ళీ చేతులు కడుకొని ఒకవేళ బయట కాసేపు అట్లా తిరిగి రావాలంటే తిరిగి రావచ్చు అంటే బయట అంటే కంప్లీట్ బయట కాదు రూమ్ నుం చి బయట కాసేపట్ల మరి ఇగా కారిడార్ ఉంటది గదా ఆఆ అత్ ట్లా తిరగొచ్చు ఫోన్ పడుత మీరు బయట మాట్లాడతారు మాట్లాడే వాళ్ళు పేరెంట్స్ తో మాట్లాడటారు పేరెంట్స్ కొన్ మాట్లాడతారు వాళ్ళ బల్ల్ మాట్లాడుతురుట బెల్లగ్ మాట్లాడుతురు. నేట్లాంట్ ఇంకా ఈ రోజు ఇగా నాక్ లు మా అన్నక్ ఫోన్ జేసి మాట్లాడన్నా.
ఉహు్
ఓక్ సార్ మా తావ్ ఆ ఇద్దరమే ఉన్నామ్ మా హెచ్ఆర్ ఆమె క్లోజ్ అయింది కొద్దిగా ఆవే వనదు ఆ ఇగా ముగ్గురే ఉన్నం గావట్టి ఆ యా అన్నక్ మధ్యర ఒకసారి ఆన్ రెండు మూడు సార్లు అన్నక్ ఫోన్ జేసి మాట్లాడిన
ఉహ్
ఆ ఓక్ సారీ మా తమ్మునికి ఫోన్ జేశ్ మాట్లాడనా
ఉహుహ్ నాక్ ఉహుహ్ అసలు గంత టైం నిజానికైతే ఈ రోజు నుంచి నాకు టార్గెట్లు ఓయన్ అవి ఎమిన్ని రోజులు అనుకున్నా అసలు టార్గెట్లు జస్ట్ నార్మల్ గానే ఉంటాయి గాదే ఇప్పుడు ఎందుకో ఒక్కొక్కటి బెచుకుంటా బోయినా గూడా నాకు కష్టంగా అనిపితది.
ఈ రోజు గూడా మా మేడం నా గూడా ఏప్పింది ఇగా నీ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిది. రేపా నుంచి నీ గూడా కౌంట్ టీగ్ ఉంటది నువ్వు కూడా ఏప్పాలి. నువ్వు ఇప్పటి నుంచి ఎవరో ఒకరు పేషెంట్ కచ్చితంగా దీస్ క్రవాలి నిన్ను ఖచ్చితంగా క్వశ్చన్ జేస్తామ అని అడిగిరు
అంటే పక్క నువ్వు జేసిన కాల్స్ లలో ఎవరో ఒకరు పక్కవ్ రావాలా.
ఆ అంటే ఖచ్చితం అని లేదు ఖచ్చితంగా రావాలని లేదు కానీ అట్లా వాళ్ళు అడుగుతారు అన్నట్టు ఈ ఖచ్చితంగా అడుగుతారు రావాలి ఆన్ జేప్ తారు ఆ నువ్వ ఎన్ని కాల్స్ ఎషిన్నావ్ వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా రావాలి వాళ్ళు ఏమన్నారు నిన్ను ఎట్లా ఏ కథ ఉహ్ నువ్వు ఆళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ జేశినావ్ ఆ డిసీజ్ గురించి నువ్ ఇడిప్ వస్తే ఏం ఏమి ఉండదని జేప్పిన అని ఆడువ్ నాకు మాట్లాడడానికి ఇవ్వాలి ఇంకా కొంచెం ప్రొఫెషనల్ గా మాట్లాడిన మంచిగనే అసల కాకపోతే ధనగవాళ్ల దానికి ఏ మెడిసిన్ ఉన్నదంటే నాకు ఏంటిదో అర్థం అయితలేదు కొ కొత్తగా వచ్చేసర్
అదేగద కనుగొన్న నర్స్ ఏమో ఆ డాక్టర్ సడన్ గా అడిగితే సడన్ గా చెప్తారు అదే నాకు సంబంధం లేదు
ట్రై ఏదో ఫోన్ చేసింది డాక్టర్ కాడికి పోయినంక అడుగుదాం అనుకుంటట్లే రాదు
ఆ డైరెక్ట్ అక్కడనే మెడిసిన్ అడితే అక్కడనే రాసిస్తారు అనుకున్నారేమో అటు నుంచి అట్టే వాళ్లే చాలాసార్లు చెప్ప